నా వాయిస్ వినిపిస్తుందా లేద మీకు
హలో
నా వాయిసు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
ఓకే ఓకే చాలా సేపు వినిపించలేదు అందుకే నెమో ఏమన్న కాలు కట్ అయిందెమో అనుకుంటి
హ లేదండి నేనేం మాట్లాడలేదు ఒక టెన్ సెకండ్స్ తర్వాత ఆగి మాట్లాడాలన్నారు కదా అని ఆ వెంటనే టెన్ సెకండ్స్ అగి మాట్లాడాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా గ్రూప్ లో అదే ఫాలో అయితున్నా
ఓకే ఓకే నేను ఏమంత పట్టించుకోలేదు నేను డైరెక్ట్ మాట్లాడేస్తున్నా
ఆ పర్లేదు అందరు అలానే మాట్లాడేస్తున్నారు ఇం అన్నిీ వినాలి కదా అండి వాళ్ళు చెప్పింది న్న చిన్నవి కూడా పట్టించుకోవాలి ఏం చేస్తున్నరండి డే ఎలా గడిచింది
ఈ రోజా మే త్రీ డేస్ బ్యాక్ నాకు మా ఆయన ఒక పెద్ద పనసకాయ తీసుకొచ్చినడా నాకు పనసకాయ్ అంటే ఇష్టం ఆ పనస్ తోలు ఇష్టమని చెప్పిన పాపానికి కాయ్ తెచ్చాడు పెద్దది పదికి స్టార్ట్ చేసా కోయడానికి ఇప్పుడు అయిపోయింది
ఆ అవునండి అదికోయడానికి చాలా ఇబ్బంది అవుతుంది
ఇబ్బందిగాదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము అది ఎంత ఇబ్బందో ఈరోజు అర్థమైంది పాపం కొనే వాళ్ళతో ఇన్ని టెన్ రుపీస్ కి టూ నే ఇేస్తారు ఫోర్ ట్వంటీ రూపీస్ి ఫోర్ వేస్తారు అని ఫీల్ అయితంటి వాళ్ పపం పెట్టచ్చు అనిపిస్తుంది ఇంకా
స్కూల్ స్టార్ట్ అయినాయండి పిల్లలకి
ఆ కానీ నేను వెన్స్ డే నుంచి పంపిద్దాం అనుకుంటున్నాం మంచి రోజని ఆ రోజు
అన్నిీ మంచి రోజులేనండి మనకి దేవుడు ఇచ్చిన రోజులే కదా
అంటే అవేవో డేస్ అంట కదా ఎందుకు వెన్స్డే మంచి రోజు అందులో మా చిన్న పాపని ఇంకా ఫస్ట్ టైమ్ పంపిస్తున్నామ
ఎల్కేజీయా నర్సరియా ఓకే
అందుకని ఆ రోజు స్టార్ట్ చేద్దాంలే ఏమో పెద్దవాళ్ళ మాట్ ఎందు కాదని కుడ తీసేస్తారా లేద్దామని మ్ అందు ఇంకా మా పెద్ద పాప అ ఆమెస్తేనే వస్తనంది ఆమె ఎరుగుట్టు చెందింనిన్
ఆ అక్క చెల్లెలు అంటే అంతే
అవునవు కాంపిటీషన్ మామూలు దాంట్లో ఉండదు ఇట్లా దాంట్లో ఉంటది
ఓహో
ఇంకా
ఎలా ఉన్నాయండి ఫీజెస్
ఫీజెస ఆక్చువల్గా ఏమైందా టే మా పిల్లలు చైతన్య స్కూల్ కి వెళ్తారా అక్కడ తెలిసిన వాళ్ళకి చాలా తక్కువ కట్టించుకుంటారు చదువు ఆ మనకి ఏమ ఎవరు తెలియని వాళ్ళు లేకపోతే డైరెక్ట్గా పోయినా అనుకో ఎక్కువ వేసేస్తారు
అయ్యో అది కరెక్ట్ కాదు కదండి
ఎసినప్పుడే మేము ట్వంటీ థౌసండ్ కట్టాము
నర్సరకి ట్వంటీ ఆహ్
హా అప్పుడు ట్వంటి కట్టాము బుక్స్ వేరు యూనిఫామ్ షూస్ మళ్ళీ బస్ ఛార్జెస్ బుక్స్ ఛార్జెస్ అన్ని కలిపి మాకు ఒక ఫార్టీ ఫైవ్ దాకా వచ్చిందింది అప్పుడు
ఓకే
ఇప్పుడు మా చిన్న పాప నేసినాము ఏమంటే తెలిసిన వాళ్ళతో మాట్లాడిచ్చాము ఫిఫ్ ఫిఫ్టీన్ థౌసండ్ కే వన్ ఫైవ్ కి మాట్లాడిచ్చాం ఫీజు ఇంకా బిక్స్ బుక్స్ ఫీజ్ మాత్రం అందరికి సేమ్ ఉంటది అది మార్చలేరు అది కట్ అది ఇంత సేమ్ అయినా కానీ ఇక్కడ ఒక థర్టీ దాకా వస్తది ఇప్పుడు నర్సరీకి
ఉహు
ఇంకా అన్నీ కొనాలి కదా మళ్ళీ వాళ్ళు అవి ఇవి అని ఎక్స్ట్రా చెప్తారు
ఆ
తప్పదు
స్టడీ ఎలా ఉంటుందండి మరి
మరీ గొప్పగా ఏమి ఉండదు చైతన్య స్కూల్ గురించి తెలిసిందే కదా చెప్తుంటారు అంతే బ్రాండ్ మీద వెళ్ళిపోతది మరీ బ్యాడ్ అయితే కాదనుకుంటున్నా నేనైతే పర్లేదు మరీ పెద్ద పెద్దగా అంత సాటిస్ఫై అంత గా గూడు ఏం లేదు
పిల్లలు చదివిన దాన్ని బట్టి అండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ల్లో వేసినా కూడా చదివే పిల్లలు చదువుతారు ఈజీగా క్యాచ్ చేసే మైండ్ ఉండాలి ఎవరికి
అంటే ఆ గవర్నమెంట్ స్కూల్స్ కి ఇక్కడికి కొంచెం డి ఫరెన్స్ ఏముంటుందంటే వీళ్ళు బేసిక్స్ బాగా ఇస్తారు ఇంగ్లీష్ గురించి
ఆ
అక్కడ గవర్నమెంట్ టీచర్స్ అందరూ పాపం తెలుగు మీడియం నుంచే చదివిపోయింటారు కదా వాళ్ళకే దీని గురించి సాంగ్స్ బేసిక్స్ అసలు పెద్దగా ఐడియా ఉండదు వాళ్ళ పాపం వీళ్ళకి ఏం చెప్పగలరు మామూలుగా తెలుగు మీడియం అయితే వాళ్ళు ఓ రేంజ్ లో పెట్ట గలరు కానీ పిల్లోల్లని వాళ్ళని ఇంగ్లీష్ మీడియం చేసి కొంచెం ఇబ్బంది పెడుతున్నారు
ఆహా
ఇంకా ఇక్కడైతే పర్లేదు మరి నేను లేదు మేమే అంటే మీ ముండేది తాలూకా అన్నమాట తలూ కా ఉండేది తాలూకాలో స్కూల్ ఉన్నాయి నారాయణ చైతన్య కొన్ని మంచి స్కూల్స్ ఉన్నాయి ఏమంటే రెంట్లు ఎక్కువ ఉన్నాయాని
ఆ
పక్కన విలేజ్ లో ఉంటామా
ఆ
అందుకని బస్సు అంటే పక్కనే నువ్ ఈడె ఎట్ల అంటే స్కూల్ చైతన్య స్కూల్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఒకటే ఫీజే థర్టీ కిలోమీటర్స్ దూరం లో ఉన్న బస్ సిస్ సేం
ఓకే
టువల్ తౌసండు మాకీ టూ టువల్ థౌసండే వాలికీ టూ టువల్ థౌసండే దూరం ఉండేవొళ్ళకైతే ప్లస్ పాయింటు కాతే దగ్గర ఉండే వాళ్ళకైతే లాసే అది ఇంకనమంటే రీ రెంటూ అంతగు పీస్ఫుల్ గుంటుందని ఏరియా
ఆ
క్కుడున్నాం మేము రోంత ఎక్స్ట్రా పడిపోతుంది
ఓకే
అక్కడే ఉంటే బెటరు కానీ అక్కడ రెంట్లు ఎక్కువ అందులో గజిబిజి అన్పిస్తాదని
ఆ ‌ఆ
ఇప్పుడు స్కూటీ తెచ్చుకుంటున్నాను చి చిన్న పాప కోసం ఇబ్బంది ఐతుందని
వచ్చా అండి మీకు డ్రైవి
లేదు నేర్చుకోవాలి వెన్స్ డే తెచ్చుకుంటాను ఆ రోజు మంచి రోజు కదా
అవును అందరు అదే అంటున్నరు
అవునా
ఊ మా ఇంటి పక్కన వాళ్ళు కూడా చిన్న పిల్లలు ఉన్నరు స్కూల్ కెప్పుడు ఎళ్తున్నావో స్కూల్ కి ఎప్పుడు ఎళ్తారు అంటే మా మమ్మీ వెనస్ డే నుండి పంపిస్తా అని చెప్పింది అంటే ఈ రోజు ఎల్లోచ్చు కదా మండే కదా అని నేను చెప్పినా
అవునవును అంటే చానా రోజుల తర్వాత వెన్స్డే మంచి రోజు వచ్చింది కదా మధ్యలో కొన్ని మంచి రోజులు లేవు అన్నమాట అందుకని అందరూ ఆ రోజున ప్రిఫర్ చేస్తున్నారు ఒక ట్వంటీ థర్టీ డేస్ తర్వా తి మంచి రోజు రావడం
అవును
ఊహూ
అంటే ఇప్పటికీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదండి
అయిపోయినాయి మా ఆయన మా పక్కింటివన్ ఆయన అంటే మా పక్కింటి పాప కూడా మా పాప ఫ్రెండే ఇద్దురూ కలిసి ఒకసారి పిలుచుకెళ్తారు ఒకరు పిలుచుకొస్తారు అంటే ఈ ఫైవ్ డేస్ ఎట్లై ట్లా అడ్జస్ట్ అయిపోతాం
అవునవునులేండి
మా ఆయనకు మార్నింగ్ ఫ్రీ ఉంటాడు ఆయన ఈవినింగ్ ఫ్రీ ఉంటాడు
ఆహాహా ఓకే
అలా ఇద్దరూ వన్ ఇయర్ బాగా అడ్జస్ట్ చేసుకున్నాము ఈ ఇయరే ఇంగ్ మా పాప కూడా ఎక్స్ట్రా అయ్యింది ఇంకొ చిన్న పాప అందుకు స్కూటీ
అవునవును
ఊ
ఔ డైరెక్ట్ నర్సరిలో నర్సరి లోనే వేస్తున్నారా అండి లేకపోతే అంతకు ముందు ఇప్పుడు వేరే వేరే చిన్న
హూహా లేదు లేదు డైరెక్ట్ కే వేస్తున్నాను అందులో ఒక వన్ మంత్ అ ట్లా ఆఫ్టర్నూనే పిల్చుకొచ్చుకుందాం అనుకుంటున్నా టువల్ కట్లా
ఆమెకి కూడా అలవాటు కావాలి కదండి డైరెక్ట్ ఇప్పుడు అంత టైం కూడా అక్కడు ఉండాలంటే కూడా పిల్లలు ఇబ్బంది పడతారు కదా
ఆ అంటే నైన్ి పిలిచుకెళ్ళి ట్వెల్వ్ పిలుచుకొచ్చేసుకుంటారు త్రీ అవర్స్ కదా అలవాట్ అయిపోతుంది వన్ మంత్ కి తర్వాత మాత్రం త్రి తర్ టి దాకా స్కూలు
ఆ అదే వళ్ళు వచ్చిన తర్వాత మీరు కూడా మ్ అవును లేండి అంతా ప్రెషర్ కూడా చేయొద్దు పిల్లలకి
అవును అంటే ఈ పాప కొంచెం డేంజర్ క్యాండిట్ అందుకని
అట్లయితే పర్వాలేదులేండి
అవును భయం లేదు ఆ పిల్లతో మా పెద్ద పాప సైలెంట్ గాని చిన్న ఎక్కడైనా బత్ తికేస్తది
ఆ అట్లనే ఉండాలండి ఈ జనరేషన్ అంతే ఉన్నలేండి పిల్లలు
ఇంకా హలో
ఇంకా హలో
మీరే చెప్పాలి నాకు వాయిస్ కట్టయ్యా కొద్దిసేపు ఎందుకని
ఆ కొంచెం నెట్వర్క్ తక్కువ ఉందండి మీ దగ్గర
నా దగ్గరే తక్కువ ఉందా అవును అదైతే నిజమే చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు నా దగ్గర
ఆ అప్పుడప్పుడు మీ వాయిస సరిగా వినబడట్లే క్లారిట్
అంటే గాలి ఎక్కువ వచ్చినప్పుడు తక్కువ అైతుంది ఎందుకో వాయసు
ఓకే
మాకు ఇక్కడ గాలి ఎక్కువ వస్తదా
వర్షలు ఉంటే కూడా నెట్వర్క్ సరిగ్ ఉండదండి ఇప్పుడు కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది కాబట్ టి కొంచెం నెట్వర్క్ ఇష్యూనే ఉంది ఎవరి దగ్గరైనా కూడా
అవునవును మీ పిల్లలు ఎల్లారా స్కూల్కి
ఆ ఇంక లేదండి
అవునా పిల్లళ్ళేర ఇంకా ఇళ్ళు వేళ్ళలేదా
లేరండి పిల్లలే లేరు
అవున్నా మంచి పని ప్రశాంతంగా ఉండోచ్చు
ఆ అట్లాని ఒకలాగనిపిస్తది ఉంటే కూడా టైం తెలీదు బాగుంటుంది పిల్లలు ఉన్న లైఫ్ ఏ బాగుంటది
మాల నైట్ ట్టయల్కి నడుపు నొప్పులు కాళ్ళు నొప్పులు చేతి నొప్పులు ఒక్కోసారి అయితే నాకు నిద్ర కూడా పట్టదు వాళ్ళ దెబ్బకి
మ్ మీరు కొంచెం కొంచెం వాళ్ళకి ఇప్పటి నుండడి పన్నులు అలవాటు చేస్తు ఉండాలండి చిన్నప్పటి నుండి తీసుకురా అది అక్కడ పెట్టు
అంటే పని చేస్తారు వాళ్ళు అంటే నీ సద్దినవన్నీ పీకే పని ఆ పిల్లలే చేస్ సేది పాపం
అజయ్యో
అన్ని వాళ్ళు పీకిని నీను సర్దుతాను మళ్ళీ మళ్ళీ సర్దునవన్నీ పీకుతారు అలా తె హెల్ప్ చేస్తారబ్బా
ఆ
ఇప్పుడు పిల్లలు అసలు ఇంట్లో పనిలు హెల్ప్ చేస్తారా ఏంటి మనకన్నా డేంజర్ వాళ్ళు మన జనరేషన్ కి జనరేషన్ కి చనాా క్యాప్ ఉంది
మనం ఏదైనా అమ్మ వాళ్ళు చెప్తే వెంటనే చేసే వాళ్ళం పని
అంటే అందులోను మమ్మీ వాళ్ళు అక్కడ లోకి చూసి అక్కడికి వెళ్ళకండా అని చూస్తే కూడా సైలెంట్ అయిపోతుంటంది నేను ఇంకే పట్టి గారు చెప్పినా కూడా విండ్రు వీళ్ళు
ఇప్పుడు పిల్లల అయితే అన్ని క్వశ్చన్ బ్యాకే అన్ని క్వశ్చన్స్ ఏస్తారు మళ్ళీ వాళకి ఆన్సర్ కావాలి ఆన్సర్ లో మళ్ళీ ఇంకో క్వశ్చన్ వెతుకుతారు అమ్మో తలనొప్పి ఇప్పుడు జనరేషన్ పిల్లలతో
ఆ అందులో షార్పు మా పా మా పెద్ద పాప చనా ఇంటలిజెంట్ ఆ నాకు కూడా అన్ని డౌట్ ఇన్ని ఏన్నేళ్లో అయినా రాలేదు అన్ని డౌట్లు వస్తాయి ఆ పిల్లకి
అవును
అంటే ఒక ప్లస్ పాయింట్ ఉంది ఆ పాప వల్ల నాకు కూడా కొంచెం కొంచెం నాలెడ్జ్ వస్తాంది
చూడండి మీ పిల్లల వల్ల మీకు నాలెడ్జ్ వస్తుంది
అవును అంటే నేను చిన్నప్పుడంతా తెలుగు మీడియమే చదివిననా
ఆ
ఇంకా దాని గురించి అంత పట్టులేదు ఇంగ్లీష్ గురించి ఈ వీళ్ళు పుణ్యవానే వస్తుంది కొంచెం కొంచెం
ఉ ఏం జబ్ ట్రై చే చేయలేదా అండి ఇప్పటి నుండో ఎప్పుడు జాబ్ చేయలేదా ఆన్
ఆ లేదు ఆ లేదు మే అంటే బీటెక్ అయి పోయినంక నేను టూ ఇయర్స్ బ్యాంక్ జాబ్ టై ట్రై చేశానా ఇంకా రాలేదు ఇక రిలే పెళ్లి చేసుకున్నాక ఇంక ట్రై చేయలేదు నేను అంత ఓపిక లేదు
ఆ అంతే ఇంకా
ఉ అయినా అట్లేనే ఉంంటే బెటర్ నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ అట్లే ఉండి బాగా తెచ్చుకున్నారు జాబ్స్
అవునా
ఏమంటే నా పెళ్లి తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ పట్టింది వాళ్ళకి కానీ ఇంట్లో బాగాొప్ప పించి ఉన్నట్లే అలాగే
ఆ
మనం ఉందాం అన్నా పేరెంట్స్ ఉన్నియరు కదా ఒకే ఏజ్ వస్తేనే గాడికే లేట్ అయిపోయింది అన్నట్లు చేసేయల్ల అని పట్టు పట్టేస్తారు అందులో మేము అమ్మాయిలం అనమాట ఫైవ్ మెంబర్సా ఆ అందుకి చేయ్యాల చేయాలి ఉ అందుకి చేయాలి చేయాల చేయాల అన్నట్లు తొందగా చూడు ఇంకా ఏం చేస్తున్నారు
ఏం లేదా అంతే జాబ్స్ సర్ చు చేస్తున్నానండి నేను
ఓ మరిడ్ ఆ అన్మరిడ్ ఆ
అన్మారిడే అండి
సారీ మారీడ్ అనుకో